నవా
బోనాను న్నాను నువ్వు బోన్నావా
నాన్న ఏ సన్నా
ఏం చేయనా ఊరికే ఉన్నా ఇంకా ఈరోజు ఫస్ట్ ఉంది కదా ఆ డ్రెస్ ఏదేసుకోవాలా చూసిరాన్న
అవునా ఎందుక కెళ్తావు ఫెస్టికీ
చూసా అంటే వెళ్తానా లేదో ఈరోజు డౌటే రేపైతే వస్తా హ్మ్
నేను వెళ్దామా వద్దా అని ఉన్నాం ఆ ఇ లేదు మళ్ళ తింటా టిఫిన్ కొంచెం లేట్గా చేసినా కొంతసేపు అయిన తర్వాత తింటా
అద ఏమైంది ఈరోజు కాల్ చేసావు అంటే చాలా బిజీగా ఉన్నట్టు కనిపించవు
ఏం చెప్పాలి అసలు ఈ రోజు నా దగ్గర జరిగింది వింటే అసలు నవ్వుతావు తెలుసునా లక్ష సిచ్యువేషన్స్ జరిగినాయి మా ఇంట్లో
అయ్యో చెప్పు చెప్పు నేను రెడీగా ఉన్నా వినడానికి ఏమైందో చెప్పుాం
ఏమైందంటే మార్నింగ్ లేట్ అయింది లేట్ అయిందా లేస వాలకి ఇ గలేేట్ అయింది ని త్వరగా త్వరగా రెడీ అయ్యి బస్ ఎక్కేశాను కాలేజ్ కి
ఉ
కానీ బస్సు లో ఎక్కిన తర్వాత తెలిసింది నేను రెండు వేరే వేరే స్లీపర్స్ వేసుకున్నా వేసుకొని వచ్చినని
ఏమ ఏంటి నువ్వు ఒకటి నెలా ఒకటి తెలుపా స్లిప్పర్స్ చేసుకోనికి కూడా రాలేదానికి
అవును అంతేకాదు కాలేజ్కిి వెళ్ళాక అందరుూ నా కాళ్ కాళ్ళకే చూస్తున్నా తెలు వచ్చిన
అయ్యో అబా నువ్ మాత్రం ఫ న్ స్టార్ట్ అయిపోయావు
ఉ అసలు ఫ్యాషన్ కాదు ఇంకా ఏం చెప్పాలి చెప్పు ఎంత ఎంబరేస్మెంట్ గా ఫీల్ అయింది తెలిసిన నేను అస క్యాబ్ లోకి వెళ్ళాక కూడా వాళ్ళు ఫోటోలు తీసుకుంటానే ఉన్నారు తెలిసిన నన్నీ ఉ
అయ్యో అయితే ఇన్స్టాగ్రామ్ లో మూత్తం ముోగిపోతుంటావ నువ్వు
ఆ అదే భయం అక్కడేనా్ ఇన్స్టాలో పెట్టి వైరల్ పలు చేసిస్తే ఇంకా నేను వెంటనే బ్యాగ్ తీసుకొని ఇంకా నా కాలుని కవర్ చేసుకునే తెలుసు నా కవర్ చేసుకుని అట్లే కూర్చున్న ల్యాబ్యాభై ఇంత వరకు
అయ్యో పాపం ఎంత సిచువేషన్ వచ్చింది నీకుఇరోజ మళ్ళీ ఏం చేసావు
ఏం చేసినామంటే ఇంకా క్లాస్ మధ్యలో నుంచి బయటకు వచ్చేసి ఇంకా హండ్రెడ్ రూపీస్ బ్యాగ్లు ఉంటే అది తీసుకొని షాప్ దగ్గరికి వెళ్ళి ఆ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి వేరే అంకుల్ కి ఇంకా హండ్రెడ్ రూపీస్ చెప్పులు ఉంటే అది కొనుక్కొని వేసుకున్నా
మంచి పని చేసినావలేే మరి ఆ పాతవి ఏం చేసావు
ఏం చేసిన ఒకటి బ్యాగ్ లో పెట్టుకున్నా ఇంకోొటి చెత్తబుట్లో వేసేసిన
సరే నా స్టోరి వింటావా అయితే
ఉ నువ్వేం చేసినావు
ఈ రోజు మా ఇంట్లో గెస్ట్ వచ్చారు ఆ నేను టీ చేసేందుకు వెళ్ళా
అబ్బనువ్వు టీనా మంచి పనుల చేస్త మరి అయితే ఏటి కూడా చేశావా నువ్వు
చేస్తాను కానీ టీకి బదులు పొరపాటున అంటే టీలో షుగర్ ఎస్తారు కదా అ ుగర్ అనుకని నేను సాార్జ వయససా
ఆ పా బాబా టీ ఈ బదులు షుగర్ కి బదులు సాల్ట్ అప్పా
అవును అంటే షుగర్ బాటిల్ పక్కన స్టల్ పెట్టి అంటే సాల్ట్ పెట్టి ఉంటే ఆ ఆ సాల్ట్ ని షుగర్ అనుకొని అట్లా వేస్త
హ్మ్ గిస్ట్ లు వచ్చినారు వాచ్ చ్చిన వాళ్లు తాగినారా టీ నీ నువ్వు చేసిన టీ
ఆ అదే చెప్తాన ఒక సీప్ తాగి చాలా యూనిక్ యూనిక్ టేస్ట్ ఉంది అన్నారు
అబ్బో అదేం కంట్రోల్ చేసుకున్నాడేమో నవ్వు ఏమన్నా నవ్వు కాదులే ఉప్పుని కంట్రోల్ బీపీని కంట్రోల్ చేసుకుని ఇంటాడు
పాపం ఎట్ల తగినాడో ఏమో తర్వాత ఇంకా మా అమ్మ వచ్చింది ఏం చేసావ్ అని అడిగింది నేను సైలంట్ గు పోయినా ఇంకా తిడుతుంది ఏమో అనేసి
నువ్వు కిచెన్ లోకి వెళ్తే అన్ని ఇలాంటి పనులే అవుతాయేమో కదా అట్లేలే నువ్ కిచెన్ లోకి వెళ్తేనే ఇట్లా పనులు చేస్తావ్
ఉమ్
ఇంకో ఇంకో ఇన్సిడెంట్ జరిగింది చెప్పేదా
ఆ చెప్పు చెప్పు
నిన్న నైటు ఫోన్ చార్జ్ కి పెట్టి పనుకున్నానా
ఆ
మార్నింగ్ లేస్
ఎందుకు కరెంటు పోయిందా ఏమన్నా
ఆ ఫోన్ చార్జే కాలేదు కరెంట్ పోలే ఏం పోలేదు అసలు నేను స్విచ్ స్విచ్చే ఆన్ చేసినే తెలుసునా
అయ్యో నీకు ఏం జరుగుతుందో అస్సలు
ఉమ్ ఇంగా వరస్ట్ ఏమిటంటే నేను ఫోన్ ఫోను చెడిపోయిందేమో అని సర్వీస్ సెంటర్ కి కూడా తీసుకొని వెళ్ళినా తెలిసిన దాన్ని
నీ లైఫ్ ఆ నీ లైఫ్ అంటేనే ఆ కామెడీ అసలు
ఏం చేస్తాం లైఫ్ లో సీరియస్నెస్ ఏ లేదు ఇంకా
ఆ ఇంకోటి చెప్పు అంటే సరే ఈరోజు నాకు ఒక ఎంబోరసింగ్ మూమెంట్ జరిగింది
ఏమో అది చెప్పు చూద్దాం
క్లాస్ లో టీచర్ క్వశ్చన్ అడిగారు హ్మ్ లేచిన నేను కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చెప్పాను నేను
ఆ కరెక్ట్ ఆన్సరే చెప్పావా లేకుంటే నీకు నూటికి వచ్చింది చెప్పేసినవా
ఆ లేదు కంప్లీట్గా రాంగ్ తెలుసా క్లాస్ లో అందరు నవ్వినారు నా పరువు పోయింది
ఆ కాన్ఫిడెంట్గా కంప్లీట్ గా రాంగ్ చెప్పినావా
అవును అందరు నవ్వేశారా ఇంకా టీచర్ కూడా నై శ్రేయ అన్నారు ఇంకా
హ్మ్ హ్మ్ నై శ్రేయ అంటే ఇంగా వరా ఫస్ట్ రిప్లై ఉంటుంది అంతేలా ఆమె దృష్టిలో
మన ఇద్దరి ఇన్సిడెంట్స్ వింటే మూవీ తీయొచ్చు తెలుసా
అసలు నిజం టైటిల్ ఏమన్నా ఉమ్ టైటిల్ అయితే ఎంబరైసింగ్ క్వీన్స్ అన్నా పెట్టొచ్చు టైటిల్ అయితే
ఆ బాగుంటుంది సరిగ్గాచేప్ వావు కరెక్ట్ గా సూట్ అయేటట్టు
మ్మ్
మ్మ్
ఇంకేం డిన్నర్ ఏం చేశావ్ లేకుంటే చేస్తావా వెళ్ళి కిచెన్ లో
ఇంకా లేదు ఆ కిచెన్ కి వెళ్ళాలంటేనే నాకైతే భయం వేస్తుంది అతి సంగతి గుర్తు తెచ్చుకుంటేనే
నా వంట చేసేటప్పుడు ఉప్పు ఉప్పు వేయాల్సిన చోట షుగర్ వేసేస్తావ్ షుగర్ వేయ చోట ఉప్పు వేసేస్తావేమో ఇంకా నువ్వు
నువ్వు స్లిపర్స్ మ్యాస్ చేసుకొని వె
అవును కేర్ఫుల్ గా ఉన్ ఉండాలా ఇంకా స్లిప్పర్స్ కూడా కొంచం చూసుకోవాలా ఏం చేయలో ఏమో
ఆ మా ఇంటికి రా అయితే మ్మ్ బాగా చేసి పెడత
మ్మ్ వస్తాలే వస్తాలే ఆ అ కొంచెం సాల్ట్ బదుల్ షుగరే వేయి ఈసారి వచ్చినప్పుడు టీ లో
అవునా సరే సరే నువ్వు వస్ తావ్ కదా అన్ని జాగ్రత్తగా చూసి మరీ వేస్తాలే
ఉమ్
ఈసారి మీకు టీ కాకుండా అదే ఈ సారి మీకు టీ కాకుండా డైరెక్ట్ భోజనమే పెడతా నేను
హుమ్మ్ సరే ఇంకా ఎవరు నువ్వే వంట చేసావా లేదంటే మీ మమ్మీ వంట చేస్ తుందా
ఆ వంట సాహసాలు చేసేకి పోన్ నేను యూట్యూబ్ లో చూసి చేస్తా కొన్ని సార్లు
ఉహు
కొన్ని కొన్నిసార్లు అమ్మకి పనులుంటే నేనే చేసాను ఇంట్లో నువ్వు చేసావా వంటలు ఉమ్
ఆ నేను చేస్ తా నాకు ఇష్టమే వంటలు చేయడం అంటే ఇష్టమే కొంచెం అండి. అ హాబీ లా అను కో వంటల్స్ చేసి అందరికీ తినిపియాలి అంటే చాలా ఇష్టం నాకి
ఆ అంటే వంట చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది కదా
మ్మ్ అవును అంటే ఇప్పుడు వంట చేసి పెడితే తినేసి గమ్మున అయిపోతే అట్లా గమ్మున ఉంటే నాకు భలే కోపం తెలుసునా ఏమనా చెప్పల్లా పొగడేయడమో ఏమంటే ఏమైనా తక్కువుందో ఎక్కువుందో అట్ల చెప్తే నెక్స్ట్ టైమ్ కుంటాము కదా
లే మా ఇంట్లో అయితే చెప్పేస్తారు ఓ నేను చేస్తే బాగుంద బాగలేదా అన్నట్టు
హా
ఆ
ఇంకేమి ఎంతకి ఫెస్ట్ స్టార్ట్ అయ్యేది సిక్స్, సెవెన్ అయితుందా.
ఉమ్ సిక్స్ సెవెన్ అయితాదిలే
హుహ్మ్ ఇంకా ఎంత వరకు ఉంటుందో నైట్
నైటు ఒక టెన్ వరకు ఉంటదేమో అంతే
ఉహుమ్ మళ్ల బస్సెస్ అరేంజ్మెంట్ ఉంటాయా డేస్ కలర్సకి
ఉమ్ డేస్ కాలర్సకి ఆ టైమ్కి అంటే వాళ్ళకి గ్రూప్లో మెసేజ్ పెట్టింటారు ఉంది ఈ టైమ్కి స్టార్ట్ అవుతున్ది అనేది
ఆ
అట్లా వాళ్ళు ఆ టైం కి వెళ్ళిపోవాలి మళ్ళీ మిస్ అయినో అనుకో వాళ్ళు ఇక్కడే ఉండిపోవాల్సి వస్ పాపం వాళ్ళు
మ్ అవును వాళ్ళకి కష్టమైత్ బా ఉంటుంది పీజీ వాళ్ళ అయితే నేను ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు నడుచుకుంట
అవును వెళ్ళిపోవచ్చు డేస్ స్కాలర్సె అయినా వాళ్ళు కూడా ఉండొచ్చు పీజీలో మా పీజీలో కొందర్ ఆ కొ ఫ్రెండ్స్ తెల్సిన వాళ్ళయితే ఉండయ్ ఉండి వెళ్ళొచ్చు
ఉహుమ్ సరే అయితే ఇంట్లో అడిగినానని చెప్పు అందరు బావున్నారు గదా
ఆ అందరూ బావున్నారు మ్ సరే అయితే చెప్తాన్ లే మ్ మ్ బాయ్